ఇ
హలో ఆ హలో అక్క ఆ ఎలా ఉన్నారు మీరు
బాగున్నాను రా మీరెలా ఉన్నారు
ఆ నేను బాగున్నాను బోం చేసారా
చేశాము
ఏం ఆ ఏం చేసాను ఏం కూర వండారు ఈరోజు
ఈరోజు దోసకాయ్ టమాట ఉమ్మ్
మీకు పెళ్ళయిందా
ఆ అయ్యిందిరా
ఉమ్మ్ మీకు పిల్లలు ఉన్నారా
ఆ ఉన్నారు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు
ఆ మీకు ఇష్ మా ఆ నాకు పెళ్ళైంది ఒక బాబు
అవునా
తినే వాటిలో
అంటే కర్రీస్
మామూలుగా ఆ మామూలుగా కూరలో లేకపోతే ఎదైనా అలాంటి
ఉమ్మ్ కూరలో చికెన్ ఇష్టం బాగా
ఆహా మీరు పాటలు ఎక్కువ వింటారా
ఆా అంతే అని
సినిమాలు చూస్తారా
ఆ చూస్తాను పాటలు వింటాను
ఈ మధ్యకాలంలో ఏం సినిమా చూసారు
ఈ మధ్యకాలంలో అంటే థియేటర్కి వెళ్లేదు టీవీ లోనే చూస్తా ఉంట
ఆ
హ్మ్మ్
అహా
అదే మొన్న వెళ్తాన్నావు కదా మీ నానమ్మ వాళ్ళ ఇంటి టికి ఎల్లారా మీరు
ఆ వెళ్ళాను మొన్న వెళ్ళొచ్చాను
ఆ
హ్మ్మ్ అదే ఆరోగ్యం అది బానే ఉంది అన్నారు
ఆ
ఆ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి
ఆహా అదే మా రిలేటివ్స్ లో కూడా మా చుట్టాలలో మా అమ్మమ్మ వాళ్ళ కూడా బాగాలేదంటా
అయ్యో ఇప్పుడు ఎలా ఉందంట
ఆ బాలేదరా అంటే వాళ్ళు బాగా ఆ ముసలొల్లు అయిపోయారు కాదా ఆ చూయిించ కొంచము బాగా ముసలొల్లు అయిపోారు కదా ఈ ఎండకి తటు పోలేకా హుమ్మ్ హ్మ్మ్ ఈ ఎండకి తట్టుకోలేక ఇం బాగా వీక్ అయింది ఆ ఇంగ అమ్మమ్మకు బాలేదా నీ మా అక్క వాళ్ళకి చెప్తే మా అక్క వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మేము ఆ మా అన్నయ్య వాళ్ళు వచ్చాము వెళ్ళి ఒక టూ డేస్ అలా ఉండి అమ్ మ దగ్గర చూసుకొని వచ్చాం
ఆ ఆ ఆ
హ్మ్మ్
పిల్లలు అల్లరి చేస్తున్నారు ఆ ఈరోోజు సాయంత్రం ఏం వండుతారు
సాయంత్రం ఏం వండుతాం ఇవాళ్ళ ఇప్పుడైతే అయిపోయింది కదా వంకాయలు ఉన్నాయి వంకాయలు వండాలి
అదే మామూలుగా వంకాయ కూర ఎలా వండుతారు
మామలుగా తాలింపు వేసేసి కొంచెం ఆయిల్ ఏసీ ఉల్లిపాయ మ్మా పచ్చిమిర్చి యేసేసి తర్వాత వంకాయలు ఉప్పు నీళ్ళల్లో కోసి వేసేసి తాలింపూలో వేసేస్తాం
వంకాయలు ఉప్పునీళ్ళల్లో ఏస్తారా
ఆ ఉప్పు నీళ్ళలో నాన పెట్టాలి అంటే అవి కోసిన వెంటనే బ్లాక్గా ఉ కన్రెక్కుతయి
ఆ అవునండి
ఆ అలా అయితే అని ఇగ కొంచెం అందులో ఏసేసి తర్వాత తాలింపులు ఏస్తే కొంచెం తొందరగా వగర్ తనం అనేది ఉండదు వండిన
ఓహో అలా చేస్తే అలా ఉంటుందా
ఆ అందులో ఇంకా ఏమన్నా ఏసుకుంటే బోంటాయండి చేపలు ఎండు రొయ్యలు కానీ అలాగ
మాకు ఇంట్లో మాకు ఈ రోజూ ఆ చేపలు ఒండేరు
మ్మ్ హ్మ్
మాక్కెక్కువ అవే ఉంటాయ్ అందుకే ఎక్కువ అదే ఒండుతారు కూరగాయలు తక్కువ
ఆహా
ఇవే ఎక్కుఒండుతుంటారు
అవునా ఏం జేస్తున్నారు బాబు పడుకున్నాడా
ఆ బాబు ఆడుకుంటున్నాడు
మ్మ్
పాఠశాలలు ఇంకా మొదలవ్వలేదు అందుకని మొదలయ్యేలోపు వీళ్ళ ఆటలు పూర్తి చేసుకుంటున్నారు.
అవును మా పిల్లలు గూడా ఒక్కటే ఆటలు ఎన్ ఇగ స్కూల్స్ స్టార్ట్ అయితే ఇగ వాళ్ళు వెళ్తారు అప్పుడు రిలీఫ్ ఉంటది మనకి
అవును ఎప్పడ్నుంచి అన్నారు ఇంకా పది రోజులు పడుతుందా
ఆ అంటే ఇంకొక టూ డేస్ పడుతది అనుకుంటా మళ్ళీ ఎండలు బాగున్నాయని పోస్ట్ మళ్ళా త కొన్ని రోలు ఆపారు
అవునవును బా ఎక్కువున్నయ్ మానమే త కొలే పోతున్నాం పిల్లలు అసలే తట్టుకోలేరు
అదే మొన్న మీ అన్నయ్య వాళ్ళకి ఇంటికెళ్తా అన్నావ్ ఎళ్ళావా
ఆ ఆ లేదు వెళ్ళేదు అంటేనీ ఎండకి భయం వేసి చాలా దూరం ఎళ్లాలని వెళ్ళలేదు మళ్ళీ వో కొంచం ఎక్కువ కొన్ రోజులు అయ్యాక వెళ్తే కొంచెం చల్లబడ్డాక
మ్మ్
రావచ్చు
మ్మ్ హ్మ్
ఇంకా ఆగిపోయిన వెళ్ళలేదు
అవునా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళోచ్చి మాఅక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు వచ్చారని చెప్ కదా అక్కడ నుంచి ఒచ్చి మళ్ళీ ఆ మా అత్తయ్య వాళ్ళ ఊరేళ్ళాము
ఆహా
ఆ మా అతయ్య వాళ్ళ ఊరేళ్ళి అక్కడ ఒక వా వారం రోజులు ఉండేసి పిల్లల్ని తీసుకొని వచ్చాము
అ టూర్లో ఉంటాయా నగరాల్లో ఉంటాయా
పల్లెటూర్లేరా పల్లెటూర్లే బావుంటాయి అవి అసలు ఇగ సాయంత్రం అయితే చల్లటి గాలి వస్తది అక్కడ వాతావరణం చాలా బాగుంటది అన్ని చెట్లే ఉంటాయి
ఆ అవును పల్లెటూర్లు బాగుంటాయి
ఉమ్
మాది పల్లెటూరేరా హాయిగా ఉంటుంది బయట సౌండ్లు ఎక్కువ ఉండవు
అవును
ప్రశాంతంగా ఉంటుంది పొలాలన్నీ చూద్దాం
అవును
అ ఎక్కువ తిరుగుతూ ఉంటారా చుట్ట చుట్టాల దగ్గరికి కాని అలాగా
అ లే ఆ అంటే మామూలుగా అయితే వెళ్ళడం కుదరదు గాని ఇప్పుడు పిల్లలకి సెలవులు ఇచ్చిరని
సంవత్సరంలో ఒకసారే కుదురుతుంది ఎక్కడికి కేళ్ళాలన్నా
అదే
అవునవును మీరు పండగలకు అది కలిసి స్తు ఉంటారా అందరు
ఆ కలుస్తాము మా అత్తయ్య వాళ్ళు వస్తారు ఇక్కడికి మా దగ్గరికి మా అమ్మ వాళ్ళు వస్తారు అందరు వస్తారు మా అక్క వాళ్ళని కూడా పిలుస్తాము ఆ ఇంగా అందరం కలిసి చ చూ చేసుకుంటాం పండగ
అదేలెండి
మేము ఒక్కొక్కసారి మేమువాళ్ళ దగ్గరకి వెళ్తాము వాళ్ళు మా దగ్గరకు వస్తారు
ఆ తీపి పదార్థాలు అయి చేస్తూ ఉంటారా
ఆ చేస్తాము
ఆ ఇలాంటి ప్రసాదాలు పూజలు ఎక్కువ చేస్తారా మీరు
ఆ చేస్తాము
ఆ ప్రసాదాలు అయి ఎక్కువ చేస్తూ ఉంటారు
ఆ ప్ర ప్రసాదాలు చే స్తగాని ఇంగా మరి ఎక్కువ చెయ్యను అవి ఎంతగానో స్వీట్స్ అయితే చెయ్యను పిల్లలకి పడదు తిపి ఎక్కువ
ఆ అదేలేండి
ఆ ఇంకా వాటి లోకి ఆ వాళ్ళకు పడదు ఇన తిన్నారంటే దగ్గు అలా వస్తుందని ఎక్కువ శాతం చెయ్యను ఏదో తో పూజల సమయంలో చేసి కొంచెం అలాగా దేవుడికి పె
పెట్టేస్తం ఓ
అ
ఇంకా ఇలా అన్నయ్య ఉన్నారా
ఆ ఉన్నారు
అంతా బాగానే ఉన్నార
నానా అంతా బాగున్నారు
ఆ అక్క ఫో అక్క మాట్లాడమంది నాకు ఇప్పుడు వరకు తెలిదు కదా కొంచెం అలవాటు అవు వస్తూ ఉంటుంది అని మాట్లాడదాము
ఆ
అదే అన్నిటి గురించి తెలుసుకుందాము ఆ నాకు పెద్దగా తెలీదు అదే ఆ కొన్ని తెలుసుకుంటూ మాట్లాడుతూ ఉంటే అర్థమవుతూ ఉంటాయి కదా
అవును మీ చెల్లి వాళ్ళు అందరు బాగున్నారా ఫోన్ చేస్తుందా
ఆ రోజు చేస్తూ ఉంటారు
మే మమ్మీ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తున్నారా
కూడా రోజు చేస్తూ ఉంటారు మా చెల్లి ఉద్యోగం గురించి అది చెప్తూ ఉంటుంది
అదేలే
వేరే దగ్గరగా ఉద్యోగం చేస్తుంది ఆ విషయాలన్నీ రోజు ఫోన్ చేసి చెప్ తుంటుంది బయట తినటం బయట ఉండటం కదా ఇంట్లో ఉన్నప్పుడే బాగుంటు టుంది అలా బయట ఉండినప్పుడు కంటే
అదే అదే మా చెల్లి కూడా ఫోన్ చేస్తది కొంచెం మాకు దగ్గరే కాబట్టి వీలైనప్పుడు రాచెల్లి అంటే అట్లా వచ్చి వెళ్తుది
ఆహ అలా బాగుంటుంది అలా ఒక్కళ్ళ ఉన్నట్టు అట్ ఉండలేతే వాళ్ళకి ని ఇప్పుడు
ఆ ఎప్పుడైనా అలా వచ్చేసి వెళ్తారు మా అమ్మ వాళ్ళు కూడా పిల్లల్ని చూడ్డానికి అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్తా ఉంటారు
ఆ బాగుంటుంది అలాగా అందరూ కలిసి
ఉ ఇంకా రావాలి రాకపోతే పిల్లలు కూడా బెంగ పెట్టేసుకుంటారు లో నెవెర్ స్టారైట్ గాని మా అమ్మమ్మ రాకపోతే ఇంకా ఎక్కువ బెంగ పెట్టేస్కుంటారు వాళ్ళు
ఇంక అలవాటు అయిపోయాక వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు కదా తొందరగా
ఉమ్మ్మ్
అలవాటుగా ఉన్న ఇంక అడుగుతూనే ఉంటారు
ఆ ఎవ్వరు రాట్లేదు అమ్మ మన ఇంటికి అంటారు అంటే ఇంకా మా అమ్మకు ఫోన్ చేస్తే అట్లా వచ్చి చూ చూసుకొని వెళ్ళిపోతది
హ్మ్ అందరూ ఉన్న దారి వేరు ఒకళు ఉన్న దారి వేరు కదా వాళ్ళకి ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటే ఆడుకుంటారు బొంటుంది
ఆ వాళ్ళు చిన్న పిల్లలు కదా అందరు ఉండాలని వాళ్ళు అనుకుంటారు ఆ మనం కూడా అట్లాగే వాళ్ళని రమ్మని అన్ని ఇస్తే రమ్మంటే వచ్చేస్తారు
మేము అందరం ఇంట్లో పది మంది పైన ఉంటాం కాబట్టి ఇంక నాకు అలవాటు అయిపోయింది జనం
అవునా
ని మూల అందరం ఒక ఇంట్లో ఉంటూ ఉంటాం పిల్లలు కూడా వాళ్ళు అలా ఆడుకుం ఇంకా ఒక రోజు ఆ పిల్ల కనిపించకపోయినా సరే ఇంకా అడుగుతూనే ఉంటారు
ఆహ
ఆ అలా ఉంటే బాగుంటుంది
సరేదా మరి మళ్ళీ నేను చేస్తే ఉ